ఆ అక్క
ఇనబడతాందా ఇప్పుడు
ఆ వినబడుతుంది అక్క చెప్పు
మ్మ్ ఏ టాపిక్ తీసుకుందాం
ఏదైనా ఇంకా హూ చెప్పు
పెళ్ళి అసలు ఎట్లా చేత్తరు ఇ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్పు కొంచెం నీకు వివరణ దొర్తే
నాకు పెద్ద ఏం తెలీదు ఫస్ట్ హల్ది తర్వాత మెహంది ఆ తర్వాత ఏమంటూ అట్లా అట్లా ఒక్కొక్కటి చేస్తా ఉంటారుగా.
మ్మ్
ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనేసి.
ఆహా
అంతే తెలుసు నాకు కూడా ఎక్కువ ఏం తెలీదు
ఉమ్మ్ మీ స్టోరీ చెప్పండి
మా స్టోరీ ఏముందక్క ఏం లేదు పెద్దగా.
అదే పెద్దగా లేకపోయిన చిన్నదన్న షార్ట్ కట్ లా చెప్తారాదు
ఏముంది కాలేజ్ లో అట్లా మాట్లాడుకొంటం ఆ అలా మాట్లాడుకుంటూ లవ్ అయింది ఆ లవ్ పెళ్ళయింది పెళ్లయి ఒక పాప పుట్టింది మాకు
పాప
ఉమ్
పాప పేరు ఏం పేరు.
అన్విక్ష
అన్విక్ష
తిన్నరాక్ క్క మీరు
ఆ తిన్నాము చేపలు మా పాప పట్టుకొని వచ్చింది.
అవునా
అయి మళ్లీ గోసి మళ్ళ వండినం
హా
హమ్ మా అయ్య పిల్లర్తే ఉమ్
ఆ రేపు బాబాయ్య వాళ్ళు పిలిచారు ఫోన్ చేసిర్రు
ఉప్పలమ్మనా
ఆహ్
ఉహు
సరేలే వస్తాం అని సెప్పిన అదే ఇప్పుడు డ్రెస్సులు గిట్ట కొందాం అనేసి వెళ్దాం అనేసి అనుకుంటున్నా ఈవినింగ్ వెళ్తాం కొంచెం చల్లగా ఉంటదిగా ఇప్పుడు ఎండలు బాగా కొడతా ఉన్నాయి
ఆ అవునవును మధ్యానం పూట జరిగదు చిన్నపిిల్ల కదా
ఆ అనీ కేగా ఈవనింగ్ త్రీ ఓ క్లాక్ కట్ ఇట్లా వెళ్దాం అనేసి అనుకున్నాం ఇక సర్లే అనేసి అన్నాడు
ఆ వన్ సిక్స్టీ లా పోండి మ బాగుంటాయిలా
ఆ
అందులో తిరిగి తక్కువ కొత్తే మంచి ఎక్కువ ఆ మరీ బయిట షాపులల పోతె మొన్న మేము కూడా వ వరంగల్ లో షాపింగ్ చేసినాం
ఆహ్
కిడ్స్ వేరు కొత్తగా పడితే నైన్ రూపీస్ అనిపోయినాము పోతే అసలు నేను పాప పోయినం మా ఆయన బయట ఉన్నడు ఈ ఆ వత్త మందిలా మమ్మల్ ఒత్తె అసలు సానాలు చేసి బయటకి వచ్చినం
ఊ అది వెయ్ మ ఈ ఎండాకాలంగా ఫుల్ రష్ ఆ ఉడకపోతేకి మాముూలుగా ఉండదిక మళ్ళీ మార్చి సిక్స్టీన్త్ ఫిఫ్టీన్త్ నుంచి చి మళ్లీ వర్షాలంట
ఆ ఇక పాప మొత్తం అసలు చమటలతో మొత్తం నిండి పోయింది చికాకు అసలు గాలి రాట్లే ఏసి ఉన్నా కూడా అసలు ఆ వేడికి అసలు ఘోరంగా అంతమంది అసలు ఫుల్లు ఒక్కొక్కరు ఒక ఇరవై ముప్పై డ్రెస్సులు పట్టుకున్నారు
ఆ
ఎడ దొకుతతే తొమ్మిది రూపాయలు ఒక టీషట్ దొరికింది
ఆ ఇక్కడ నయింటి నైన్ కిడ్స్ ఉందిగా
ఆ
దాంట్లో కూడా అప్పుడు ఓపెన్ చేసిన రోజు వెళ్ళినాం మేం వెల్తే బా శాంతి బాబాయి ఇప్పుడు నిర్మల పిన్నికి అప్ష్ ఆప్రీషన్ అయిందిగా ఆపరేషన్ అయితే వె వెళ్తే థర్టీ ఫైవ్ రూపీసో ట్వంటీ ఫైవ్ రూపీ సో పడింది త్రి మూడో నాలుగో తీసునీకిపోయ్ కొలవామ్మ ఆ రోజు ఓపెన్ చేసిన రోజు తక్కువ కొత్తయి అని ఫుల్ జనాలు ఇ బాబాయ్ ఏమో పాపని చూసుకున్నాడు నేను బాబ చూస్తా ఉంటే వా ఊడకపోతే తట్టుకోలేక బాబాయ్ ఏం పడినే పాపని తీసుకొని వచ్చిండు
ఎనభై తొమ్మిది తొంభై డెబ్బై తొమ్మిది రెండు టీ షర్ట్స్ రెండు పాయింట్లు నిక్కర్లు బాబు నిక్కర్లేసుకో కుంటే పదిహేను రూపాయలని అయ్యి పడుతనే లేవు
ఆ
ఇక బాబు గానికి నైన్ రుపీస్ టీషర్ట మంచినే ఉంది గాని ఒకటే దొరికింది మాకు
ఉ ఆయనై నైన్ కిట్స్ లో కూడా ఫైవ్ రూపీస్ కూడా ఉన్నాయి ఉన్నాయి గాని వాళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారుగా వాళ్లేమో అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి విసిరేస్తా ఉన్నారు చాలా మంది రష్ చున్నారుగా అన్ని అయ్యే తీసుకుంట్రేమో అనేసి అనుకున్నారేమో వాళ్లు
ఆ అంతే వాళ్లు మరి
ఓ
ఏ షాపింగ్ ఇప్పుడు బయట కొనాలంటే ఫుల్ రేట్లు జలుబు పిల్లలకు కూడా గంత గంత రేట్లు మూడు వందలు నాలుగు వం
ఉమ్ ఆ
ఉమ్
మొన్న నాఉతి టాప్కే చూసినావ్గా ఆ టాప్ అది సిక్స్ హండ్రెడ్ అది సిక్స్ హండ్రెడ్ పెట్లే ఎవరు పెడతారేమో నేనయితే పెట్టినా తెలివితకు
ఆ ఏ మామూలు టాప్స్ తీసుకోవాలె ఈ మరి హెవీ ఎందుకు కాపోతే ఒక-ఒకటి రెండు డ్రెస్లు హెవీగా తీస్కో కొని పెట్టుకుంటే ఏటైనా ఊరికి పోయినప్పుడు పని చెత్తయని నార్మల్ టాప్స్ వంద రూప్ పలు వన్ ఫిఫ్టీలో అట్ల తీసుకుంటే చాలు
ఉమ్
మన ఇక్కడ మోబైల తిరుమల తిరుమల ఉన్నది కదా
ఆ
అలా వన్ ఫిఫ్టీ దొరుకుతాయి లేకపోతే పక్కన షాపులలో కూడా దొరుకుతాయి వన్ ఫిఫ్టీ
ఉమ్ ఈ టాప్స్ ఎందుకు టాప్స్ ఉన్నాయి లే గానీ నైట్ స్ రెండు తీసుకోవాలిగా
ఉమ్
తీసుకొని పెట్టుకుంటే సెట్ అవుతది మొక్కజొన్న నిరివాలి అంటే సండే రోజు
ఆహా
ఉమ్ హుహుహు ఈ సండే మళ్ళీ మొక్కజొన్న ఇరు-ఇరుస్తాడంట బావ
ఆ హ
ఇరుస్తా అంటుండు ఇంకో ఆ కులోల్లే అక్క
ఉమ్
పెట్టి ఇరిపచ్చి అది ఇంకొక ఇంకో ఇంకోటెమో ఇంకో పది రోజులు ఆపినక ఇరుస్తా అనేసి అంటుండు మొన్ననే వర్షానికి పడింది చాలా
ఆ ఇగ ఇది అయ్యే లోపు అదైతది రెడి అయితది
ఉమ్ ఏమో ఈ పదిహేను పదహారు లోపు మళ్ళీ వర్షాలు అనేసి అంటున్నారుగా ఎట్లుంటది చూడాలె
ఏం వర్షాలో ఏమో అవి మొత్ త్తం దరిద్రం ముంచడానికే అయి
ఆ అప్పుడే
ఆ హలో హలో ఇంకా ఏం తలు ఏం చేతనవ్
హలో
హలో
వినబడుతుందా
వినపడతండి వినపడతండి
హలో
హలో
ఆ అక్క వినబడుతుంది నీకు వినబడుతుందా నా వాయిసు
ఆ వినపడత అంది మాట్లాడు
ఆ ఏం ఉంది ఏం లే ఆటుమిర్చి ఉంద ఆ తోట
ఆ
ఏరితేనికి వెళ్తున్నారా మీ వాడవాళ్ళు
ఏం లేదు ఎక్కువ ఓట్లే ఇప్పుడు అ తండాలు ఏమ్మాటి ఈ మొక్కజొన్న ఇరవడానికి పోతారు
ఆహా
ఇంకా రాలే అయ్యా టైమ్ పడుతు
మాకలుగూడు ఈసారి మొక్కజొన్న
మొత్తం మొత్తం తక్కు మొత్త మొత్తం మొక్కజొన్న వేసిండ్రు
కానీ ఈసారి మిర్చికే ఎక్కువ రేటు మొక్కజొన్నకే తగ్గింది అ
ఏమో ఏమో ఇంక ఈ ఎండలకు పని కేట్లా పో ఎప్పుడు పనిస్తారో భయమవుతాది ఇట్ల ఉంటే
ఆ
ఇప్పుడు మార్చి మార్చే ఇంత ఎండ కొడుతాంది కూడ చూడు ఏప్రిల్ మే అంటే ఇక దంచుతాది ఇక
అవును అంతే ఉంది
గోరం ఎట్టుంటదో అద ఈ రేకులు కూలర్ లేదు ఎం లేదు
నవ మేముకూడ కూలర్ కొనుకోవాలిగ చిన్నది అగ పాతది ఉంది లేగాని అది కారాబు అయింది ఇప్పటికి మూడు చాలనేవరి రిపేర్ చేయిపించినాం
తీసుకోవాలి మేము కూడా
మళ్లి కారాబైంది ఈ సరే మళ్ళా కొత్తదైన తేవాల మాది కూడా కాదు అక్కొళది
ఆ
ఖరాబ్ అయిందిక అది చెటు కింద వేసినాము ఇక
హ్మె మాది అమ్మేసాం పాత ఉల్లిగడ్డల కైతే వచ్చ ఇంకా
ఊ
వినూరు బబ్బరు ఏం బేట్ల కందులు కందులు మినుములు ఇలా ఏమీ ఎలేదా
ఏమైలే కందులు ఒకటి ఎష్నామ్ అయయిి ఓ ఐద ఆారు రోజులు ఎండ పెట్టినా ఎండబట్టి కొట్టి బావా తూరుపాల పోసిండి తూరుపాల పోసి అనివతిండూ బా మా మొన్న మావయ్య వచ్చిన రోజు బాపం వచ్చింది ఇక చూడ్డానికని మా ఆ రోజు బాపమ జరిగింది జరిగింది ఏమన్నా ఊబరి పెళ్లిి పోయినప్పుడు తాత పింంచిన్కొచ్చినప్పుడు తీసుకొని పోయండు తాత ఆడ ఏండ పోద్ అని ఈడ మా కాడా కోతులు బాగున్నాయి మొ క్కజొన్న ఉందిగా చుట్టూ
హ్మ్
నూనే అనేసి తీస్కేలేండు ఐ తే మొన్న పెళ్ళి వేచిన తర్వాత ఒకరు గ్యాప్ ఉందిగా ఆ రోజు ఈగ నేను ఇంటికాడే ఉన్నగా ఎంట భోశణ
హ్మ్
ఇ వర్చ్చి మీద ఎండ పోసినా ఎండి న ఇక మళ్ళీ పురుగుందో లేదో బాబమ్మ ఇవ లేదు నేన్ కూడా అడగ ఒక సారి ఫోన్ చేసి అడగాలి
ఉం ఇంకా వాళ్ళు పని పోతల్ల
ఆ వంద రోజుల పని మా అక్కడ స్టార్ట్ అయింది. అటే వెళ్తున్నారు చాలా మంది
ఉం
తోటల్ లేవుగా మాకెల్లి
ఆ
పోయిన సారి అంటే ఫుల్ మంది అన్ని ఊర్ళ్ళ మా ఊరికి ఆటోలు వేసుకుని వచ్చా ఈ సరే లేవు కాబట్టి కొంద రోజుల పనిపోతా ఉన్నారు ఇక పొద్దున సాయంత్రం ఫోటోలు దిగాలి అంట.
అదే దిగాలే పోయిన కాడ
ఉమ్ అప్పుడేమో ఒకసారి పేర్లు రాసి ఒక తమ్బు పెట్టడమే అనుకుంటా ఇప్పుడేమో ఫోటో దిగి పొద్దున మధ్యాహ్నం దిగాలి.
అదే క్లారిటీ కోసం మనిషి వచ్చిందా రాలేదా అని.
కొత్త సిస్టమ్ వచ్చిందనేసి చేపిండు మొన్ననే
ఆ
పది రోజులు దాటినట్టుంది. మా పెద్ద మామయ్య పో పోబట్టి
ఆ వతే మా పోతే రెగ్యులర్ గా పోతే మంచిగా వతయి డబ్బులు.
ఉమ్
ఏం చెత్తంది అమ్ములమ్మ.
ఇగో వాటరు ఐస్ క్రీమ్ తిన్నది వాటరు కావాలని ఆడుతంది.
ఆహా మొన్న పెళ్లిళ్లకి పోయినప్పుడు బానే అయినాయి ఐస్ క్రీమ్స్.
ఊకే బయటనే తిరుగుతాంది. ఒక కాడ ఉంటే రోడ్డు పోయింది ఓ దుకాణంనికి వెళ్ళిపోయి అక్కడ నిల్చొని చుతాంది. నేను ఇంట్లో ఇన్న తిరుగుతుందని నేను ఎక్కడ లేదు.
చెప్పాలి ఇంకా ఏముంది.
ఏమున్నాయి ఎండలకు ఏం తోస్తలేదు పిచ్చి లేతంది పని లేదు. పిల్లలతోటి చికాకు
ఆ పోయిండు పోయిండు వాడు పోతానే కొంచెం లేకపోతే ఇద్దరూ ఊకే ఉరుకుడు.
కొట్టుకుంటూ
హు ఆ ఇదే పని వీళ్ళకీయ
యా ఈ ఫోన్ పొద్దుగాల అన్నక్ కడుందేమో
ఇదా
ఆ
నేహే నా దగ్గరనే ఉంది
ఆ నేను ఈ ఫోన్ ఈ నెంబర్కే ఫోన్ చేసిన పొద్దుగాల
అవునా
చెతే అన్న హుహ్ అన్నయే ఎంతిండు ఎత్తి నేను వెళ్తు ఇట్లా బయటికు ఎటు వెళ్తున్నా అనేసి అన్నాడు హన్మకొండకో ఎటో
హాఆఆ
హుమ్ సరేలే అనేసి అన్న అయితే మళ్లీ అవ్ అనవన్ నెంబర్కని ఫోన్ చేసిన ఫోన్ చేతే అది కలవట్లేగా
కాళ్తా అది రీఛార్జ్ లే
ఉహ్ అదే అది కలవట్లేదు. ప్లీజ్
రీచార్జ్ అయిపోయింది. ఇలా పొద్దుగాల సామిన్ ఏమంట చేశిడు
అహ్ ఓ ఓ ఆ
ఒకే మరే
ఆ సరే అక్క